హలో
హలో చెప్పండి నమస్తే అండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం తిన్నారు
పొద్దున టిఫిన్ చేసుకున్నామండి
ఓకే అండి
మధ్యాహ్నం సండే కదా ఈ రోజు మధ్యాహ్నం బిర్యానీ చేయాలనుకున్నామండి
ఓకే అంటే చికెన్ తోనా మటన్ తోనా అండి
చికెన్ అండి
ఓకే అంటే మీ ప్రాసెస్ అంతా వచ్చా అండి
ఆ వచ్చండి
అంటే మా కొంచెం ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అండి బిర్యానీ ఎలా నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తాను
ఎక్కువ టైం పడుతాదండి అన్ని ఫ్రై చేసుకోవల్ల ఆనియన్స్ ఇంకా అన్ని పచ్చిమిరక్కాయలు బిర్యానీ ఆకులు అన్ని ప్రాసెస్ పెరుగు అన్ని పెట్టుకోల్ల కదండి
ఓకే అంటే ఇప్పుడు ఏమేమి కావాలి కొంచెం చెప్తారా అండి దానికి
దాంట్లేకండి ఫస్ట్ లెగ్ పీసులు కొట్టిచ్చుకొచ్చుకొండి తర్వాత దాంట్లోకి ఉప్పు కారము పసుపు పచ్చిమిరక్కాయలు తరుక్కోని ఆనియన్స్ వేయించుకొని నూనెలో తీసి పక్కన పెట్టు పెట్టుకోళ్ళండి తరుక్కోని చిన్నగా
ఓకే అండి అంటే ఇప్పుడు ఆ అండి మనము ఒక కేజీ తెచ్చుకుంటాం కదా చికెన్ ఒక కేజీకి మనం మొత్తం బిర్యానీ చేయాలంటే అప్పుడు బియ్యం ఒక అర్థ సేర్ సరిపోతుందా
అర్ధ సేరు సేరు పోయచ్చండి
ఒక కేజీకి
ఆ
ఓకే
పోయచ్చు మనకు ఎ చెప్పండి
ఆ అంటే ఇప్పుడు ఆనియన్స్ కేజీ గావాలంటే ఒక ఎన్ని వేసుకోవాలండి ఒక పది ఆనియన్స్ సరిపోతుందా
లేదండి నాలుగు గడ్డలయితే కొల్లక అయితాయండి
నాలుగు సరిపోతుందండి పెద్దగడ్డలు బాగ అంటే ఎక్కువ టేస్ట్ రావాలంటే ఆనియన్సే బాగుండాలి కదా మసాలా
ఆ ఎక్కువ టేస్ట్ రాల్లంటే ఆనియన్స్ ఏసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ ఏసుకోవచ్చండి
ఓకే మామూలుగా ఫస్ట్ ఫ్రై చేస్తారా ఆ పీసెస్
ఫ్రై ఏం జేయమండి ఒక గన్నె తీసుకొని గిన్నెలేకేసి ముక్కలు లెగ్ పీసులు దాంట్లేకి ఉప్పు కారము పసుపు వేసేండి పచ్చిమిరకాయ చిన్నగా తరిమిండేది వేసి బిర్యానీ ఆకేసి దాంట్లేకి తర్వాత కొంచెం పెరిగేసండి కలిపి ఉ నూనె కొంచెం నూనె పోసి దాంట్లోకి బిర్యానీ మసాలా వేసి లేదండి దాంట్లేకి ఏసిన్ తర్వాత బాగ కలిపి ఉప్పు కారం వేసింటాం గదా టేస్ట్ చూసేది అయ్యింటుందా లేదా అని చూసి తెల్లవాయి కోతీమీర ఆ కొంచెం ధనాల పొ పొడి కలిపేసి అవి దంచి పెట్టింటామండి పక్కన
అవునండి అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అం మామూలుగా మీరు అది మసాలాలన్నీ బయట కొనుక్కొని వస్తారా లేదంటే ఇంట్లో తయారు చేసుకుంటారా
మసాలా పట్లాలు ఉంటాయి బిర్యానీ మసాలా పట్లాలండి
ఓకే అంటే ఇప్పుడు మామూలుగా అవి టేస్ట్ బాగుంటాయా మీరు చేస్తుంటారు గదా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు బిర్యానీ ఆ కు ఉంటాయి కదా బిర్యానీ మసాలాకి ఇప్పుడు ధన్యాలు అవన్నీ ఏంచుకొని
అది చేసుకోవచ్చండి మనం అంటే ఇప్పుడు అందరు ఓపిక లేక ఇంట్లో అందరు ఇట్లా జేత్తన్నారండి టౌన్ నుంచి తెచ్చుకుంటారు
అవునండి అంటే ఇప్పుడు బిర్యానీ బాగా వస్తుందా బియ్యం ఏది వాడతారు మీరు
మేం బాస్పతి రైస్ వాడతామండి
ఓకే అ అది అదే బాగా ఉంటుంది కదా బిర్యానీ మ బయట కొన్న
ఆ బాగుంటాదండి పలుకులు పలుకులుగా ఉన్నబ్బుడే వంచేసేదండి తొందరగా తీసేసి
ఓకే అండ్ నున్నగయితే బాగుండదు కదా టేస్ట్
బాగుండదండి పక్కన ఉడకబెడతాము ఎసురు పెట్టి ఫస్ట్ అండి తర్వాత దాంట్లో ఇట్లకి ఎసురు కాగిన తర్వాత మనము బిర్యానీ ఆకు కొంచెం నూని యాలక్కలు దంచి దాంట్లేకి ఉప్పేసి నూనె కొంచెం బోసి బాగ తెరలేదబ్బుడు ఉప్పేసింటాం కదండి ఆ భీము కొంచెం సేపు నానబెట్టిండే భీము దాంట్లేకి కేసి పలుకులు పలుకులుగా ఉన్నప్పుడు తీసేత్తామండి
ఓకే అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు కానీ అండ్ ఇప్పుడు మాకి మా ఇంట్లో మా అత్తే ఒకసారి చేస్ ది బిర్యానీ అప్పుడు మా అత్త చేసిండేది మామూలుగా సేమ్ ఇలానే కాపోతే మేము ఇంట్లో బాస్మతి బియ్యం అప్పుడు అందుబాటు లేకపోయిండే ఇంట్లో చిన్న బియ్యంతోనే చేశామండి అప్పుడు
మ్మ్ బాగుంది అండి బాగుంది
ఆ బాగుండండి టేస్ట్ పర్వాలేదు అంటే బాస్మతి బియ్యంతో వచ్చినంత టేస్ట్ రాలేదు
ఆ
ఇప్పుడు మామూలు బియ్యం కదా కొంచెం కొంచెం అన్నం మెత్తగాయినట్టు ఉంది మామూలుగ టౌన్ లో అయితే బాస్మతితోనే చేసుకుంటారంట మాత్త వాళ్ళు ఒక మా ఊరికి వచ్చినప్పుడు అలా చేస్తుంటే కొంచం పర్వాలేదండి తినోచ్చు
ఆ
ముక్కలు మామూలు ముక్కలే మేము లెగ్ పీస్లలా ఏమి తెచ్చుకోలేదు ఆ రోజు బిర్యానీకి
ఆ మేమైతే లెగ్పిస్లే అండి
అంటే ఇప్పుడు ఆ మీకు ఊర్లో దొరకు చికెన్ షాపులులేంటి వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకుంటార
ఉన్నాయండి రెండు ఉన్నాయి ఊర్లోను
అంటే ఎప్పుడు ఏ రోజు అయినా ఉంద సండే మా
ఆ ఏ రోజనై నా దొరు కదండి లేదంటే మేము టౌన్ కు పోతాము దగ్గర్లో ఉండే ఊర్లకు పక్కన పోయి తెచ్చుకుంటామండి చికెను
ఆ అంతే అండి మేము కూడ అలానే అండి ఊర్లో ఆదివారం మాత్రం దొరుకుతుంది లేదంటే పక్కన దగ్గరలో ఏది టౌన్ ఉంటే ఆ టౌన్ కు పోయి తెచ్చుకోవాలి
ఆ
మామూలుగా మటన్ దొరుకుతుందా మీకు ఊర్లో
మటన్ అంటే పట్టి కట్టి రాసినప్పుడు మాత్రం అయితే దొరుకుతదండి
ఓ అంటే ఊర్లో ఇప్పుడు ఏమైన్నా గొర్రెను మేకను కోసినప్పుడు అందరి దగ్గర పట్టి తీసుకుంటేనే గదా
ఆ అందరి దగ్గర రాసుకొని పలానాల్లోకి కావలని అడిగితే తర్వాత ఆ ఆ రోజు కోసిన రోజు అయితే దొరుకుతదండి ప్రతి రోజు అయితే దొరకదండి
ఓకే ఇప్పుడు మామూలుగ సడన్గా ఎవరైనా బంధువులు వచ్చి అట్లా మటన్ గావాలంటే ఏం చేస్తారు
మటన్ కావాలంటే టౌన్ కు పోతామండి టౌన్ లో అయితే దొరుకుతది ఖచ్చితంగ
ఓకే అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందంటె పది కిలోమీటర్లా
ఆ ఉంటాదండి పది కిలోమీటర్ల పైనే ఉంటది
ఓకే రేట్లు గూడ ఎక్కువ అండి మాకే అల్లానే అండి ఊర్లో దొరకదు అంతా మాకు చికెనే కష్టం అండి సండే ఒకటే దొరుకుతుంది మిగతా రోజులు అంటే టౌన్ కి పంండగల టైమ్ లో మాత్రమే మటన్ దొరుకుతుంది మాకి
ఆ మాకు అంతే అండి పండగలకి బాగా కొస్తారు పొట్టెన్లు
ఓకే ఇప్పుడు రేట్ ఎంత ఉందండి మీ సైడ్ మటన్ కేజీ మటన్
మా కల్లా ఏడు వందలు ఉందండి
ఓకే ఏడు వందల అంటే ఎక్కువదండి అప్పుడు ఇంత ముందు ఐదు వందలు ఆరు వందలు ఉండే అది రేట్లు పెంచేసినారు
ఆ టౌన్ లో అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉందండి ఎనిమిది ఎనిమిది యాభై ఉందంట
మటన్ కొన్ని తినాలంటే వే వేలు ఉండాలండి అప్పుడు ఇప్పుడు ఎ ఎ వెన్ టౌన్లో నా దెల్సి వెయ్యి ఉంటుందేమో రేటు గదా
ఉంటాదండి. ఆ ఉంటాదండి తొమ్మిది వందలు చే ఎనిమిది వందలు యాభై అంటండ్రి అండి ఇబ్బుడు తొమ్మిది వందలు చేచింటారు
ఓకే చెప్పాలంటే. పల్లెటూర్లోనే కొంచెం బెటర్ ఏమంటే మనక్ దొరకదు మటను ఎప్పుడో ఒక్సారి
ఆ అంటే టౌన్లో మటన్లో ఏమి ఉండవండి పేగులంతా ఉండకాయ అంటే ఏమి వయ్యారండి అసలు బా గట్టి కండలు బెన్స్ స్తారు.
ఓకే అంటే అదే మంచిది పీసెస్ మంచివి ఇస్తారేమో గదా అక్కడ
ఆ మంచి బావూంటాయని కొర జేస్నా గూన బావూంటది పల్లెటూర్లో కొంచము ఇవన్నీ ఎస్తార్ అన్మాట
వేస్టేజ్ అంతా ఎక్వ ఎస్తారండి అవి తన్నబుద్ధి గాదు కొవ్వు ఎక్కువేస్తారు.
అవునండి ఆ కొవ్వు ఐతే కూర్లో అంత ఆయిలాయిలు అసలు ఏం బాగుండదు ఆ కొవ్వే కొంచం ఒగ ఐదు పీసులు ఎస్తారండి అదే సగం వేస్టు మా గుడ
ఆ అదే అస్సలు మేం తినమండి దాన్ని మాకు గట్టి గట్టిగా గల్ల కండలు
ఆ అట్లతైబావూంటుందండి పీసులు బా గట్టిగుంటే తిన్దనికి బావూంటుంది తిన్నప్పుడు ఇంకా ఇవి చాపల్ దొరుక్తాయా మీ సైడు
దొరుక్తాయండి కొంచం దూరంలో దూరం బొల్ల కొంచెం చాపల్కి
అంటే ఊర్లో చెరువుల్ అలా ఏం లేవా మీకి
ఉన్నాగానీ ఇప్పుడు ఎవరు బట్టుకొత్తరండి.
ఓకే
చ్యపలు పట్టకచ్చే వాళ్ళు వేరే ఉంటారు
ఉమ్ అంటే ఇప్పుడు ఊర్లే కెప్పుడూ అమ్మేకి రారా ఎవ్రూ చాపల్ వాళ్ళు
ఓస్తారండి ఎప్పుడో ఒక్సారి ఒస్తారు రోజు రారు వోళ్ళు
ఉహు కానీ అదే మంచిదండి ఆ కళ్ళకి చాలా మంచిది అంటా చాపలు గదా
ఆ వున్ చానా మంచిదే మీరు తింటారండి చాపలు
ఆ తింటానండి మీరు
ఆ మెం గున బా తింటామండి చాపలు
నాగ్ గూడా ఇష్టమండి అంటే నేను కర్రీ దిన్ నిండి బాగా
చాపల పేర్లు దెల్సా అండి మీకు
చాపల పేర్లు తెలిదండి అంతగా తింటాను గాని అది త తోమేదె సరింగ్గా తెల్దు ఇప్పుడు మా నాన్న అట్ల తోమ్తారు. ఫ్రై జేస్కోవాల్దింటరు మీకు ఈ పేర్లు దెల్సా ఏమేం పేర్లు ఉంటై దాంట్లో రకరకాలు
అవే అండి జిలేబీలు రొయ్యలు
ఓహో అంటే ఇప్పుడు రొయ్యలు అంటే ఇప్పుడు వేరే ఒస్త త గద చాపలు వేరు రొయ్యలు కొంచెం వేరే గదా వంటలు జేసేకి గూడా
రొయ్యల్లో చిన్న చిన్న రొయ్యలు ఉంటాయండి పిత్తి పిత్తి రొయ్యలు అవిధాలనే ఫొ ను ను వే వేడి పెనుమిందా అలా ఇలా ఏంచి కొర జేసేదంన్నీ దాన్ని బావు
రొయ్యల్ దిన్నారా మీరు ఎప్పుడైనా
లేదండి తినలేదు చెప్తంటే ఇన్నా గానీ రొయ్యలు
ఓకే అదే రొయల్ ఫ్రాన్స్ అంటారు గద నేను ఒక్సారి టౌన్లో తినింటండి బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ అంటే రొయ్యల్
ఆ
అ దీనింటి బాగుంటుంది. అవి గుడా అంటే మాగుడా ఊర్లే ఎప్పుడు దొరకవ్ అవి ఆ బాగుంటుందండి మామూలుగా ఫోన్ లో చూస్తాంటాం కదా రొయల్ ఫ్రై ఫ్రాన్స్ తో బాగుంటుందండి
అంటే కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుందా అండి దాంట్లో
ఆ అని విన్నానండి నేను గూడా అట్లా అనిపిస్తుంది కొంచము కానీ అది గూడా ఆరోగ్య నికి మంచిదే నీళ్ళలో దొరకు బాగా దానికి ఏమి ఇట్లా కెమికల్స్ ఏమి ఉండవు కదా ఇప్పుడు ఇవి కోళ్ళు అంటే తినగూడదు అవి నాటి కోళ్ళు అయితే మంచిది
ఆ
ఇప్పుడు రొయ్యలు చేపలంటే మంచిదండి ఆరోగ్యానికి చేపలు మీరు కర్రీ చేస్తారా
ఆ చేపల ఉ చేపల ఫ్రై చేత్తాము కర్రీ చేత్తామండి
నీకేది ఇష్టం మాములుగా
నాకు ఫ్రై అంటే బాగా ఇష్టం అండి కూర అంటే తక్కువ
నాకు కూడా అంతే అండి అది ఎందుకో చేపల పులుసు అంత తినాలనిపించదు మామూలుగా ఇది ఫ్రై అయితే ఇష్ట ఇష్టంగా తింట అది గూడా రెండు పీసులలో బాగుంటుంది కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు
ఆ బాగా రుచిగా ఉంటుందండి నిను
మ్మ్ ఫిష్ కబాబ్ చేసినా కూడా ఇష్టం అండి బాగా తింటాను అది కూడా
ఆ
ఇంకా మామూలుగా ఇది ఆ మీరు పచ్చ ఇది పులుసు యేసి ఎలా చేస్తారు ఇది చే దాంట్లోకి చే చేపల పులుసు లేకి చింతపండు రసమా హలో
మీ కల్లా దొరకవండి చేపలు
లేదండి ఎప్పుడైనా ఒకసారి ఊర్లేకి వస్తారు అమ్మే వాళ్ళు అప్పుడు తీసుకుంటాము లేదంటే దగ్గర వేరే ఊర్లో చెరువు ఉంది అక్కడ పడతా ఉంటారు వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకుంటాము
ఆ మీరు టిఫన్ ఏమన్నా చేసారండి
ఆ పొద్దున్న తినేసామండి సరే అండి కొంచెం పని ఉంది మళ్ళా చేస్తా నీకి
ఆ సరే అండి ఆ బాయ్ అండి